హా ఎలా ఉన్నారు
నేను బాగున్నాను మీరెలా ఉన్నారు
చాలా బాగున్నాను చాలా రోజులు అయింది ఈ మధ్య నాకు కాల్ చేయడం మర్చిపోయావు
అంటే హైదరాబాద్ లో ఉన్నా కదా కొంచెం పొల్యూషన్ ఎక్కువైంది
అవునా ఏమనా హెల్త్ ప్రాబ్లమా
ఆ
ఏమైంది
అంటే వ్యాక్సిన్ ఇవన్న వేసుకున్నా కదా ది అప్పుడు తర్వాత అ నేను మామూలుగా డ్రైవ్ చేస్తా ఉంటా కదా
ఆ
అందువల్ల హెయిర్ ఫాల్ అయిపోయింది ఇంకోటి అ అన్ఫలి అవుతున్నా పడుకోండా ఉంటున్నా
మరి ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళట్లేదా నేన అనుకు అనున్నా కదా ఆఫీస్ క వెళ్తున్నావేమో ఇంకా బిజీగా ఉంటున్నాడు అందుకే ఫోన్ చేయట్లేదు లే బ్రదర్ రనుకున్నా
ఏ లేదు ఇది ఇక్కడ ఎక్కువ ఉంది పొల్యూషను
అవును అసలు ఎప్పుడు ఆ సిటీలో ఎక్కువ ఎప్పుడు వెహికల్స్ తిరుగుతూనే ఉంటాయి ఎక్కువ ఎయిర్ పొల్యూషన్ ఎక్కువ ఉంటది కదా
ఇంకా దమ్మాయి ఒకటి ఈ వాటర్ ఒకటి మంచి లేదు
వాటర్ పొల్యూటెడ్ ఎయిర్ పొల్యూటెడ్ అవును
ఏ్య మొత్తం ఊడిపోయింది
అయ్యో
వాటర్ కూడా కరెక్ట్లేవు మినరల్ వాటర్ తీసుకుందాం అన్నా గాని అది కూడా అట్లానే ఉంది
మినరల్ వాటర్ తాగితే ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయ అంట కదా ఇక్కడ మోకాళ్ళ దగ్గర ఏదో పెయిన్ రావడం లేక పోతే ఏదో అరిగిపోతేా ఒక ఏజ్ వచ్చాక అంటున్నారు నిజమేనాది మరి ఎట్లా మరి మరి మీరు ఏ వాటర్ తాగుతున్నారు
మినరల్ వాటర్ అవుతున్నాం ఇంకోొటి బోర్ వాటర్ ఒకటి ఫిల్టర్ చేసుకుని కూడా ఉంటది ఒకటి
ఓకే అది కొన్నారా ఫిల్టర్
ఆ కొన్నాము అయినా కాని అట్లనే ఉంది చేంజెస్ ఏమి లేవు టాబ్లెట్ ఇస్తున్నాం అన్ని ఇస్తున్నాం కానీ
పొల్యూటెడ్ ఏరియాలో ఉండడం కష్టం చాలా అసలు అందు అందుకే పీస్ఫుల్ గా ఉంటది విలేజెస్ తో కంపేర్ చేస్తే ఈ సిటీస్
ఆ
గ్రీనరీ ఎక్కువ ఉండాలి మీ ఇంట్లో ఎక్కువ ట్రీస్ ఏమన్నా ఉంటాయి కదా షో ప్లాంట్స్ గానీ నీమ్ ప్లాంట్స్ అలాంటివి ఎక్కువ పెట్టాలి
ఆ అదే ఆలోచిస్తాను అదే పెడతాం ఇక
ఇంట్లో ఎక్కువ గ్రీనరీ ఉండాలి ఎందుకంటే పొల్యూషన్ కదా మీ సరౌండింగ్స్ లో మంచి చెడ్లు ఉంటే మీరు ప్రశాంతంగా కూర్చోవచ్చు ఈ పొల్యూషన్ ఎయిర్ పొల్యూషన్ లేకుండా హ్యాపీగా ఉంటంది కొంచెం మైండ్ రిలాక్స్ గా
అదే కరెక్ట్
బయట ఊరుక తిరగకూడదు
తిరగా తిరగాలు కద ఎంత ఎందుకంటే వాటర్ కివిటి అన్నికి వెళ్ళాలి కదా
అవును మరి ఇప్పుడు హెల్మెట్ యూజ్ చేస్తావా నువ్వు
న్యూజయం ఇక్కడే ఇక్కడక్కడే కద తిరిగేది
ఆ దూరం వెళతే యూజ్ చేస్తావా
ఆ
ఓకే జంక్ ఫుడ్స్ కూడా ఎక్కువ తినకూడదు అవి కూడా హెల్త్ ప్రాబ్లమే ఈ ఎయిర్ పొల్యూషన్ ఎక్కువ ఉండది కాబ కాబట్టి కొంచెం వెళ్ళినప్పుడు అప్పుడప్పుడు ఎక్కువ ఉంటే ఇట్లా మాస్క్ లాగా ఏదైనా పెట్టుకోవాలి
ఓకే అట్లే అది ఎవరు యూజ్ చేయరు ఇక్కడ హైదరాబాద్లో చ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు దానికి యూజ్ చేస్తారు అంతే తప్ప ఇంకా దేనికి చేయగరు
ఆ మరి దాని వల్లనే కదా ఇప్పుడు ఎర్పు అసలు ఇంత చిన్న ఏజ్ లో ఎర్ లాస్ ఏంటో అసలు చాలా మందికిప్పు ఈ రోజు బ్యులో జనరేషన్ ప్రాబ్లం బాగా ఉంటుంది హెయిర్ ఏంటి ఫుడ్ పరంగా హెల్త్ పరంగా బీసీ లైఫ్ లో హెల్త్ ని కేర్ తీసుకోవట్లేదు
అదే వచ్చన్న ఇప్పుడు బాధ
మరి ఇప్పుడు ఏమన్నారు హాస్పిటల్కి వెళ్తే డాక్టరు
ఇదే వాటర్ ఎక్కువ తాగు ఎక్కువ ఇంకోటి వాటర్ కూడా ఇక్కడా అంటే పట్టేస్తా ఉంది ఇక్కడ గొంతు మొత్తం అందుకే వాటర్ కూడా ఎక్కువ తా తా తాగగలిగిపోతున్నాం
అయ్యో
సో డాక్టర్ అదే అండిని టాబ్లెట్ ఇచ్చారు ఇచ్చినాక వాటర్ ఎక్కువ తాగాలి అం
అయితే మీరు కొంచము పొల్యూషన్ ఎయిర్ పొల్యూషన్ నుంచి కొంచెం దూరంగా ఎక్కడైనా వేరే దగ్గర ఉండొచ్చు కదా
ఆఫీస్ ఇక్కడ అదే అనుకుంటానా
ఎందుకంటే అక్కడ నుంచి చేంజ్ అవ్వండి ఇప్పుడు హెల్త్ కంటే ఏది ఎక్కువ కాదు కదా అందుకే పెద్దలే ఏదో చెప్తారు కదా ఆరోగ్యమే మహాభాగ్యం
హుహుహు
ఆ దానికంటే ఎక్కువ ఏముంది ఇప్పుడు నీకు నీ హెల్తే ఖరాబ్ అయిపోతుంది ఇంకెందుకు మరి ఇప్పుడు ఫేస్ మీద డస్ట్ పడటం అలా ఉంటా
అరే ఇక్కడ ఇంకా ఇక్కడ పొల్యూషన్ ఎక్కువ కున్నా ఇంకా సన్ను కూడా ఎక్కువైపోయింది ఇప్పుడు
అవునా
ఆ మరి చిన్నోడి దన్ని తీసుకె తీసుకెళ్ళాలి కదా స్కూల్ కి సో వాని తీసుకెళ్ళాలా తీసుకురావాలంటే ఇంకా పొల్యూషన్ మామూలుగా ఉండదు వాడు కూడా డల్ అయిపోతా ఉన్నాడు
ఆ
వా డ్రాప్ చేసిన లోప్ప అయిపోతుంది వాడు కూడా డీల్ అయిపోతా నువు వని మత్తం రాసెస్ వచ్చేసినా మొత్తం వనికి
అయ్యో అయ్యో ఎంత ప్రాబ్లం అసలు పిల్లలు అందుకని మీరు ఆ ఎయిర్ పొల్యూషన్ నుంచిొల పొల్యూషన్ నుంచి దూరంగా ఉండాలంటే మీరు అక్కడ నుంచి వెకేట్ చేయండి ఆ ప్లేస్ ఎలాగో మీరు ఉండే ఇంటికే కదా ఆ ప్లేస్ లో నుంచి ఎక్కడ పీస్ఫుల్ గా సిటీ అవుట్స్కట్స్ లో గాని ఎక్కడైనా ఉండి ఉండండి లైఫ్ స్టైల్ అలా బిల్డ్ చేసుకోండి ఇలా ఉన్నా మీర ఎంత అమౌంట్ మీకు వన్ లలా్యాక్ టూ ల్యాక్స్ శాలరీ వచ్చినా గానీ అవంతా వేస్ట్ అనమాట మీ హెల్త్ కి హాస్పిటల్ లో పెట్టడమే అయిపోతుంది కదా
కానీ ఎడ్యుకేషన్ బాగుంటాది కద ఇక్కడ హైదరాబాద్ లో ఇంకా వేరే చిన్న చిన్న విలేజ్ లో అయితే అంతగానం ఉండదు కదా
ఆ ఎడ్యుకేషన్ ఓకేలే స్కూల్ కి కొంచెం ఎక్కడైనా ఒకసారి స్కూల్ అంటే బస్సు ద్వారా అయిన ఆటోలో అయినా ఎల్ళొస్తారు గాని మీరు ఉండడానికి కొంచెం దూరంగా ఉండండి అంటున్నాం
ఓకే
ఆ అట్లా కొంచెం మీరు మెయింటైన్ చేసేది కొంచెం దూరంగా మెయింటైన్ చేస్తే పీస్ఫుల్ ఉంటది ఎక్కువ గ్రీనరీ ఈవినింగ్ టైమ్ లో పార్క్ లో ఆడుకోవడం కాని పిల్లల్ని తీసుకెళ్ళి మీరు కూడా మంచిగా ఈవినింగ్ టైమ్ లో చెట్ల కింద ఉండడం అట్లా చేయాలి ఊరి ఇంకా ఇంట్లోనే ఈ ఫ్యాన్స్ ఇవి కాకుండా ఎందుకంటే ఇప్పుడు రోడ్ మీద వెళ్తే మీకు అది ఇలా కాజెస్ వస్తున్నాయి కాబట్టి కొంచెం హెల్త్ కేర్ తీసుకోవాలంటే ఇలాంటి చేయాలి చెట్లతో ఎక్కువ
ఇంకోటి ఏసీ ఎప్పుడు ఆన్ లోనే ఉంటది
మరి మంచిది కాదు కదా హెల్త్ ప్రాబ్లమ్స్ ఏ ఇవన్నీ నాచురల్ ఎయిర్ కంటే ఇవన్నీ కాదు కదా కాకపోతే మనం ఏంటంటే కొంచెం ఆ కూల్గా ఉండాలి ఎమ్మటే మనకి కావాలి కాబట్టి రిలీఫ్ అదే కొంచెం ఈ బయట వచ్చి చేయిర్కును ఏసీ ఎయిర్ సేమ్ ఉంటదా
ఉండ ఉండదు కానీ ఎం జేయల ఇగ అదే లేకపోతే కష్టం కదా మనం బతకడం
అవును
అ
ఇలా అలవాటు పడిపోయారు మనుషులు కూడా ఇంకా
ఆక్కడ
నేచర్ అనేది దూరం పెడుతున్నారు అంత చెట్లు తీసేస్తున్నారు డిఫారెస్ట్రేషన్ మొత్తం మొత్తము ఇలా చేయబట్టే ఇక్కడ అలా అయిపో తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ చెట్లను ఎప్పుడైతే తీసేసి ఈ ఇల్లులు కట్టేయాలి మేము డెవలప్ అవ్వాలంటే అదే అది ఒక డెవలప్ డెవలప్మెంట్ కాదని తెలియట్లేదు జనాలకి ఒక లాంగ్ టైం తర్వాత రిజల్ట్ అనేది ఉంటది
నెక్స్ట్ మనం హైదరాబాద్ లో ఢిల్లీలో అయితే మొత్తం అసలు లేనే లేదు
ఆ నెక్స్ట్ నెక్స్ట్ జనరేషన్ లో అసలు ఎంత ఘోరం అయిపోతది అంటే అంత ఘోరం అయిపోతది
అది కరెక్టే
ఆ ఇప్పుడు ఈ జనరేషన్ ఒక మన ఒక టూర్ జనరేషన్ ఒక ఫిఫ్టీ ఇయర్స్ తర్వాత ఊహించు కో ఎలా ఉంటది మొత్తం బైక్స్ కార్స్ ఇవే ఉండి ఎయిర్ పొల్యూషన్ అయిపోతే తర్వాత ఏంటి చెట్లలోంచి నీకు ఫ్రెష్ ఎయిర్ అనేది ఎక్కడ వస్తుంది ఎప్పుడు ఎటు చూసిన బిల్డింగ్స్ బిల్డింగ్స్ బిల్డింగ్స్ ఇవ్వే ఆఫీసెస్ బిల్డింగ్స్ రోడ్స్ ఇదే ఉంటున్నాయి తప్ప గ్రీనరీ నీకేక్కడ ఉంటుంది
అది కరెక్టే
ఆ మరి గవర్నమెంట్ కూడా చెప్తూనే ఉంది అవేర్నెస్ ఇస్తుందిగా చెట్లు పెంచండి ట్రీ ట్రీస్ ట్రీస్ అని
మరి వాళ్లే కదా మొత్తం డిఫాల్ట్
అవును అది వాళ్ళ మి మిస్టేక్స్ కూడా ఉన్నాయి వీళ్ళ చేసే మిస్టేక్స్ కూడా ఉన్నాయి ఎక్కడన్న చెట్లు ఉంటే తీసే అట్లా తీస తియకూడదు అని రూల్స్ కూడా పెట్టాలి కంపల్సరీ ఇట్లా ట్రీస్ చేయాలి ప్లాన్ చేయాలి అనేది వాళ్ళు కూడా రూల్స్ తేవాలి ఎప్పుడు ఈ డెవలప్మెంట్ ఆఫీసర్స్ ఇవే చూస్తున్నా ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ గానీ ఇది ది డెవలప్మెంట్ అనేది ఎవరు పట్టించుకోవట్లేదు నేచర్ కి సంబంధించింది ట్రీస్ కి హెల్త్ కి సంబం ధించింది బిజీ బిజీ అయిపోతుంది జనాలు ఎవ్వరు ఆ స్వార్థం వాళ్ళే చూసుకుంటున్నారు
హ్మ్ కోతడం వచ్చేస్తే ఎందుకంటే పొల్యూషన్ ఒకటి ఇంకా దారుణంగా ఉంది ఇక్కడ
ఆ
కష్టమే ఇక్కడ బతకడం
అవును మళ్ళీ మీకు వచ్చే శాలరీ అంతా మరి నువ్వు ఈ మధ్య ఆఫీస్ కి వెళ్ళలే కదా ఎంతొచ్చింది శాలరీ లాస్ట్ మంత్
మొత్తానికి బంచెస్ ఎందుకంటే పొల్యూషన్ నా వల్ల అయితలేదు
అంతగనం ఎయిర్ పొల్యూషన్ ఉందా మీ ఏరియాలో
ఇంకోటి రోడ్ ఒకటి బాలేదు ఆ డస్ట్ మొత్తం ఎట్లా ఉంటది
ఓ రోడ్ మీదకు కూడ వస్ బా ఏమన్నా పెద్ద వెహికల్స్ ఫర్ ఎగ్జాంపుల్ లారీగాని పెద్ద ట్రాలీ వ చి జంప్ చేసినప్పుడు కూడా డస్ట్ బాగా బ్లాక్గా వస్తది కదా ఒక ఏమంటరు తా దాన్ని ఏదో అంటారు కదా పౌడర్ లాగా అదే స్మాషా స్మాష్ దాన్ని ఏదో అన్
ఇంట ఇంట డస్ట్ ఎ అంటారు అనుకో దాన్ని
కొంతమంది ఎలా ఉంటది ఇక మనం సింగరేణి ఏరియాస్ లో చూసినప్పుడు ఒకలాంటిది పడుతది చూడు అలా పడుతుందా అని అడుగుతున్నా ఆ ఆ మరి ఇలాంటి అవేర్నెస్ జనాలు ఉన్నారని గవర్నమెంట్స్ గానీ ఇల్లు కూడా పీపుల్ కూడా చూడాలి మన బాధని
ఇంకోటి డంప్యాడ్ ఉంది ఇక్కడే పక్కన
ఓ
సో అ అన్ని తీసుకెళ్ళి అక్కడే పడేస్తారు మా ఇంటి దగ్గరే అది
అసలు నీట్నెస్ లేకుండా అయిపోతుంది
మా ఇంటి దగ్గర ఉండడు వల్ల పొల్యూషన్ మొత్తం ఆ మొత్తం మా దగ్గరికి వెళ్ళి మొత్తం చెత్త మొత్తం వెళ్తా ఉంటది కంపు కొడతా ఉంటది
ఓయ్ ఈ బాధ పడలేం అసలు
ఆ సరు ఒక్కసారి ఇట్లా బయటికి వెళ్తే ఆ స్మెల్క్ వామ్మో అనిపించేటటు అయిపోయింది
అయ్యో ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ఏదో జాబ్ పర్ప పస్ ఎల్లి మీరు అక్కడ అన్న అంతా అన్హెల్దీ జీరో పర్సెంట్
ఏం లేదు
హ్యాపీనెస్ లేదు పీస్ లేదు హెల్త్ కండిషన్ లేదు ఎయిర్ పొల్యూష నోయి వీటి వాళ్ళ
మ
మీరు కూడా హ్యాపీగా ఇటు సైడ్ వచ్చేయండి ఇంకెందుకు వేస్ట్ ఆఫ్ అక్కడ ఉండడం ఆ డెసిషన్ ఫైనల్ డెసిషన్ ఇంక ఇక మీరు ఆ ఎయిర్ పొల్యూషన్ కు ఉండలేక ఇటు వచ్చేస్తేనే హ్యాపీ ఇప్పట్లో చూసికున్న రోజు ఏదైనా హ్యాపీగా పీస్ ఫుల్గా ఉండాలి మనం పాత రోజులాగా బతకలేం కదా ఎయిట్ టిస్ నైన్టిస్ హ్మ్ మనం చాలా అవేర్నెస్ ఉండాలి ఎప్పుడైనా హెల్త్ ఎందుకంటే చూస్తున్నాం కదా ఎంత ఈ కరోనా ఆఫ్టర్ కరోనా ఇంజ క్షను వ్యాక్సిన్ వల్ల అసలు ఇలా చూస్తే అలా మాయ అవుదు ఒక ఏజ్ లేద ఏం లేదు ఎయిటీ ఇయర్స్ బాబుకి స్ట్రోకే ఫిఫ్టీ వాళ్ళకి స్ట్రోకే ట్వంటీ వాళ్ళకి స్ట్రోకే అసలు అసలు ఎలా ఉందంటే సిట్యుయేషన్ ఏం అర్థం కావట్లే
ఇంకేదో కరోనా వైరస్ ఏది వస్తుందంటాగా నిజమేనా
అవునా తెలిదు నాకు
నే మా ఫ్రెండ్ చెప్తుంది నేను కూడా చూస్తావున్నా అది
మళ్ళ ఏంటి అయిపోయిందిగా మళ్ళీ
ఏమో మళ్ళ వార్ ఒకటి స్టార్ట్ అయింది
అవును మన కండిషన్స్ ఏమి పీస్ఫుల్ గా హ్యాపీగా లేదు ఇంకా అక్కడ మీ సైడ్ అయితే మరి ఈ పొల్యూషన్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు మరి ఎలానో ఎలా బతకడమో తెలియట్లేదు హెల్త్ కండిషన్స్ అయితే మంచిగా లేవు ఫస్ట్ హెల్త్ ఇంపార్టెంట్ కానీ జనాలు అవి చూడట్లేదు మనీ మనీ మనీ మైండ్ లో అయిపోతున్నారు మరి దీనికి సొల్యూషన్ ఎలా చేస్తారో చూడాలి గవర్నమెంట్